లో
ఏలో
హలో
లో గుడ్ ఈవినింగ్ అండి
ఆ గుడ్ ఈవనింగ్ అండి
ఏం చేస్తున్నారు మేడం బాగున్నా మేడం మీరు బాగున్నరా అండి
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారు ఏం లేదు మేడం పడుకున్నా మండి
అవునా అండి
మీరేం చేస్తున్నారు మేడం
ఏం లేదండి మా బాబుకి ఇప్పుడే అన్నం తినిపించినాం అండి
అవునా అండి
ఊ తినిపిచ్చిన పడుకోబెట్టాలండి ఇగ బాబుని
ఆ మేడం చిన్న బాబేనా మేడం పెద్ద అబ్బాయ
ఆ చిన్న బాబే అండి ఫోర్ ఇయర్స్, త్రీ ఇయర్స్ అంతే అండి
ఏం పెడతరు మేడం బాబు కి హెల్తీ ఫుడ్ మరి
ఆ అండి
బాబుకి హెల్తీ ఫుడ్ ఎం పెడతరు మేడమ్
ఇగ హెల్తీ ఫుడ్ అనేది ఏం లేదండి స్పెషల్ గా అంటే ఇగ మా ఆయన్ డెల్ ఆ క్యాజువల్గ ఇంట్ల మేము ఏం తింటం అదే పెడతామండి తనకిగ హెల్తీ ఫుడ్ ఏం లేదు
అవునా మేడం పడుకోనట్టున్నడుగా మేడం ఇంకా
ఆ లేదండి పడుకోబెట్టాలండిగ
అవునా మేడం
హూ
లైట్ లైట్ గిట్ల పెట్టపోయిళ్ళు మేడం రోజు ఒక డైలీ ఒక ఎగ్
తినడండి ఎగ్స్ అస్సలకె తినడండి
ఎగ్స్ అస్సలే తినడ ఎగ్గ్ పెట్టాలి మేడం అలవాటు జేయాలె చింతకాయ పచ్చడన్నా
ఆ చింతకాయ పచ్చడా దిన్ తింటడండి చింతకిపచ్చడి తింటడు గనీ ఈసారి పచ్చడి బెట్టలేదండి మేము
అవునా మేడం చాలా పిల్లలు ఇష్టంగ తింటరు లేకపోతే ముద్దపప్పు
ఆ ఇగ పప్పుతో తింటడండి పప్పు మనం మామూలుగ ఇంట్లో వంట చేసుకుంటే పప్పు ఉమ్ తింటదండి పప్పుతోని తింటడు ఇంక అంగన్ బడికి ఎళ్తడండి ఇక్కడ అంగన్ బడిల కూడ రోజు అయి టం అన్ని పప్పులే అండి పప్పు పాలకూర, పప్పు ఊమ్ దోస్ కాయ పప్పు అన్ని ఎవ్రీ డే పప్పేనండి అక్కడ అయితే
ఎవ్రిడే పప్పెనా అండి కని పప్పు చాలా మంచిదండి మేడం మా పా ప కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళంటి కాంచి మా అమ్మ అంటే మాకు అంగన్బడీ దగ్గరికి మేం ఎళ్ళక పోయినా గర్భిణీలగ్గుడ పెట్టేది పప్ ఒ రోజు ఎగ్గు రె రోజు ఎగ్గు రోజు ఎగ్ పెట్టేది మేడం పాలు, పప్పు, ఎగ్గ్
ఊమ్ అంటే ఎగ్స్ ఇస్తదండి జస్ట్ ఎగ్స్ ఏందంటే ఒక ఫిఫ్టీన్ ఇస్తదండి ఎగ్స్
మేడం అంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ మన పేరు రాయించుకోం గదా అత్తవాళ్ ఇంటి దగ్గర ఫుడ్ పెట్టి పంపించ్చేది వాళ్లు మాక్కడ ఎగ్స్ ఇయ్యపోయేది రోజు వచ్చి తినిపోవాలి అనేది గనీ నాకు ఫుడ్ మా అమ్మ దెచ్ చ్చేది
ఆ ఇగ అట్లా మంచిగ పిల్లలకు మంచిగ పెడతరు నెక్స్ట్ గర్భిణీలగ్గుడా బానే ఉంది మేడం
అవునవున్
అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కదా మంచిగా ఉండే
ఉ ఇప్పుడు కూడ ఉందండి బానే ఉంది మా బాబుకి అంటే రోజు తీసుకెళ్తుది అంటే పెడతుది రైస్ ఎట్ల వెడతది
అప్పుడు కూడా పెట్టడి మేడం ప్రెగ్నెంట్ అమ్మ ఒడి అంటే ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అదే తీసుక పోయిళ్ళు వెహికల్
అవునా అండి అవునా
మాకు ఆశ వర్కర్ తీసుకెళ్ళి చెకప్ చేయించుకొని వచ్చే బాబు కడుపులో ఉన్నప్పుడు ఎన్నపేట చూ త్రీ టైమ్స్ తీసుకుపోయి చెకప్ జెయించుకొని అచ్చింది అక్కడ హాస్పటల్ బాగుంది గని మేడం ప్ ఒత్తే సరిగ పట్టించుకోలే వాళ్ళు
ఊ కొన్ని గవర్నమెంట్ హాస్ప గట్నే ఉంటదండి అందుకే మా గుడ మా ఉ హు
ఈవినింగ్ సిక్స్ కి స్టార్ట్ అయితే మార్నింగ్ లెవెన్ వరకు అట్నే పట్టించుకోలే నన్ను అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ తేడ తెలిసింది డాక్టర్లు
లేదండి ప్రైవేట్ లో కూడా అంతే అంటే పెయిన్స్ వస్తే పట్టించుకోకపోవడం అని అంటే అండి వాళ్ళు ఏంటంటే నార్మలగ కావాలి అనేసి అలా చేస్తారండి
పెయిన్స్ వచ్చినయి ఆల్రెడీ కానీ వాళ్ళు నేను ఇగ నాకు ఉమ్మ నీరు పడిపోయింది బాబు ఆల్రెడీ మోషన్ కూడ పోయిండు కడుపులో
అవునా అండి
అమ్మో మేడం అసలు దేవుడు కనపడ్డడు నార్మలీ నార్మల్ కావాలే కావాల అను గాని చాలా ఇబ్బంది మేడం నార్మల్ అయితే కూడా నెక్స్ట్ మనకు గర్భ సంచికి ఎఫెక్ట్ అయితంది మేడం
అవునండి సేమ్ అండి మా బాబు అప్పుడు కూడా నా కూడా సేమ్ అలాగే అండి ఎప్పుడు అంటే డే అంత మంచినే వర్క్ చేసుకున్నా అండి
ఉ
డే అంత వర్క్ చేసుకున్న ఆ రోజు అంటే కొంచెం సమ్మర్ అండి సమ్మరు అయితే మా సారు చెరువు దగ్గరికి వెళ్ళిపోయిండు ఆ ఇంకా నైన్ వరకి నైన్ లెవెన్ వరకి అట్లనే ఇంకా ఇక ఆయన కోసం వెయిట్ చేసుకుంట ఉన్నా అండి ఉన్నా ఇంకా ఆయన వచ్చిన తర్వాతకి అన్నం దని పడుకున్నాం అండి పడుకున్న తర్వాతకి ఇంకా ఈ ఎగ్జా ట్వెల్వ్ అండి నైట్ టువెల్ టువేల్కి ఇంగ ఉమ్మనీరు ఇగ స్టార్ట్ అయిందండి వాటర్ వాటర్ నిలబడితే ఇక్క నిలబడ వాటర్ లాగ మొత్తం పోవడమండి అట్లా అసలు చ ఆ ఉమ్మ నిరు మొత్తం పోయిందండి అప్పుడు అదే నైటు ఒక ఆటో అంటే మా విలేజ్ లో ఒక ఆటో అతను ఉంటే అతను కాల్ జేస్తే ఒచ్చిండు అండి వచ్చి హాస్పిటల్కి వెళ్ళినాం అండి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాం హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎవ్వరు లేరండి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు గాని వాళ్ళు ఎవ్వరు గుడా అంటే ఇప్పుడు స్కానింగ్ దీయాలి ఒక టూ అవర్స్ నుంచి ఉమ్ము నీరు పోతుంది అంటే ఆ అంటే బేబీకి మేము గ్యారెంటీ ఇవ్వలేము అట్లా అనేసి చెప్పిరండి చెప్తే మాకు చాలా భయం అయిందండి అయితే మళ్ళీ వాళ్ళ ఏం చేస్ ఇగ నెక్స్ట్ ఇంకా సిటీకి రాసారు మళ్ళీ గవర్నమెంటే సిటీకి వాళ్ళు
అంటే మీకు పెయిన్స్ వస్తానయా మేడం అప్పడికి
ఆ పేయిన్ ఏం లేదండి పేయిన్ ఏం లేదు కానీ వాటి ఉమ్మ నీరు మొత్తం పోతుందండి పెయిన్ అస్తలే కొంచెం కూడా పెయిన్ లేదండి పెయిన్ లేదు కదలికలు లేవు ఏం లేదు ఇంకా వాళ్ళు అసలు మూమెంట్స్ ఉన్నాయా అంటే మూమెంట్స్ తెలీయాద్ లేదు ఏం లేదు ఉమ్మనీరు మొత్తం పోతుంది మళ్ళీ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి మళ్ళీ వేరే అక్కడ వరంగల్ అట్లా అంటే అక్కడికే పంపిచ్చారండి
హు
పంపిస్తే అక్కడికెళ్ళి స్కానింగ్ తీసిరు స్కానింగ్ తీసి సెలన్స్ పెట్టిరు అప్పడికి ఇంక టైం కాలేదు నీకు చాలా డేస్ ఉంది కాకపోతే బాబు లోపటినే మోషన్కి వెళ్ళిండు ఆ మేము గ్యారెంటీ ఇవ్వలేము అక్కడ కూడా అలాగే చెప్పారండి అంటే మేము కడుపులో ఉన్న బేబీకి గ్యారెంటీ ఇవ్వలేము మీ
అంటే వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ ఎళ్ళిన్లా గవర్నమెంట్ నుండి
ఆ లేదండి గవర్నమెంట్కి ఎళ్ళామండి మళ్ళీ గుడా అక్కడికి గుడా అంటే వాళ్ళే చేశారు గవర్నమెంట్కి అనేసి చెప్తే అప్పుడు కూడా గవర్నమెంట్ కి వెళ్ళామండి గవర్నమెంట్కి వెళ్ళినాక కూడా ఇవన్నీ చేశారండి టైమ్లో కూడా ఇగ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అన్నీ కంప్లీట్ అయిపోయినాయియండి కంప్లీట్ అయి పెయిన్ ఇంకా అప్పుడు ఇగ వాళ్ళ సిలైన్స్ పెట్టినప్పుడు స్టార్ట్ అయినాయండి ఇగ పెయిన్స్
అవునా మేడం
పెన్స్ స్టార్ట్ అయినై ఇగా పెన్స్ స్టార్ట్ అయ్యి ఇగా అలాగే అసలు వాళ్ళు ఇంకా టైం ఉంది టైం ఉంది టైం ఉంది అంటున్నారండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా టైం ఉంది అంటున్నారు నార్మల్ వాడ్ లోనే ఉంచేసిర్రు నార్మల్ వాడ్లనే ఉంచిన్రు సేరూ ఇగ ఉమ్మి నీరు మొత్తం పోయీ ఇగ పెయిన్స్ స్టార్ట్ అయ్యి బాగ ఇబ్బంది అయిందండి కానీ ఇక నైన్ వరకు ఇంక అసలు వాల్ డాక్
మేడం నార్మల్ కన్నా సర్జరీ బెటర్ మేడం నాకు తెలిసి
ఊమ్ వాళ్ళు నార్మ అదే అండీ నన్ను నార్మల్ వార్డుకే ఏశారు వాళ్లు చెకప్ చెయ్యలే చెకప్ చేయ ముందే పుట్టాడండి మా బాబు
అవునా మేడం
మ్
అయినా నార్మల్ సర్జరీస్ సర్జరీ అని భయపడుతం నార్మల్ కావాలి నార్మల్ కావాల అనుకుంటాం గానీ నాకు తెలిసి నార్మల్ డెలివరీ మంచిదే పడినంత సేపే కష్టం పడతాం గానీ మేడం నాకు చిన్న వయసుల అసలు గర్భసంచి మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది దెలుసా? ఎందుకంటే నేను నార్మల్ డెలివరీ వాళ్ళకు చాలా వరకు గర్భసంచి అనేది మొత్తం ఖరాబ్ అయిపోతుందట ఇన్ఫెక్షన్ వచ్చి నార్మల్ అయిన వాళ్ళకే ఎందుకు అట్లా అయింది ఇంత చిన్న వయసులో అంటే అయితే నువ్వు నార్మల్ కావొచ్చు ట్విన్స్ మ్ చ్ బేబీ వచ్చే దగ్గర బేబీ వస్తది కదా కొంచం తగ్గినట్టయితదట అది నా మేడం అట్లాంటిది కూడా క్యాన్సర్ కి దారి తీస్తది అన్నారు. చిన్న వై.
మైయిండు.
కాల్స్వచ్చింది. ప్రాబ్లం. అంతా వచ్చి సర్జరీ బెటర్ నాకు తెలిసి అంత ఇబ్బంది పడి చేయాల్సిన అవసరం లేదు.
అంతే అండి సర్జరే బెటరు అవును.
కానీ ఇప్పుడు. మా ప్రైవేట్ హాస్.
ఈ ఎనకటి రోజులలో నార్మల్ చేసినా కూడా మంచిగ వర్క్. వేసుకున్నారు నార్మల్ అయితేనే బెటరు.
ఏం ఎస్తారో ఏం కతో ఏం చేస్తారో కనీ అంతా అ లేనిపోని అన్న వస్. కానీ మేడం అప్పుడ అప్పటి రోజులా టెన్ మెంబర్స్ కూడా కన్నారు
అవునవునండి.
మనం హెల్దీగా ఉండలేకపోతున్నాం ఒక ఇద్దర్నీ.
ఉ.
తోనే అంత హెల్తూ పాడై పోత.
అవునండి.
అప్పడి అలా అన్ని మెడ్స్. చి మనం ఇన్ని ఇన్ని త్రీ థౌజండ్ మంత్లీ టూ థౌజండ్ మెడిసిన్ ఆడునావ్. ఇక్కడ వోయి. ఆ రోజులల్లో ఏం మెడిసిన్ వాడిళ్ళు అయిన పిల్లలు హెల్దీగా పుట్టలే మేడం.
హెల్తీగా పెట్టలేదా ఒక్కొక్కరిని అంతమందిని కన్నా కూడా. అందరు బాగానే ఉండేదండి మళ్ళీ ఎంత మంచిగా అసలు పాలు పట్టడంము చేయడం పాలు డబ్బాలు అలాంటి. ఇలాంటి ఏం ఉండకపోయేదంట అండి అప్పట్లా తల్లిపాలేనంటన్రు.
ఈయనకి త్రి మంత్స్కె పాలేవు కదా అసలు ఎందుకో తెలువదు.
ఆ ఎవరు ఎవరు పుటినప్పుడు అండి మీ. పాప బాబా.
పాప పాప ఫస్ట్ నాకు పాప బుట్టినప్పుడు పాలే లెవు మేడం. డబ్బ పాలే త్రీ మంత్స్ నే ఎందుకంటే ఎమ్మో.
అవునా.
నిన్న మేడం పాలు రావాలి అన్నగాని నాకైనా పాలు రాలేదు.
హా అంటే ఇక మొత్తానికి ఇవ్వలేదా అండి.
ఇంకా త్రీ మంత్స్ ఇచ్చిన తర్వాత డబ్బా పాలే పాపకి వాళ్ళ బాబు అప్పుడు త్రీ మంత్స్. విరత్ని అయితాంటే ఇగ మెడిసిన్ ఇచ్చిన్రు పాలు రావడానికి ఇగ మెడిసిన్ ఇ. అంటా ఇగా తిన్న మేడం ఇగ బాబుకు మాత్రం డబ్బ పాలు బట్టలేని అసలే.
అవునండి నాకు కూడా అంటే. మా గుడా ఫస్ట్ పాప అంటే ఉన్నాయండి పాలు మంచిగా వొచ్చేది గనీ. తోల సరిపోక పొయ్యేదండి. ఇగ బాబుకి గాని ఇంకా పాపకి గాని పెద్ద పాపకి గానీ ఒక. ఒక చిన్న మొక్కామెకె అసలు డెబ్బ పాలే బెట్ట లేదు అండి.
మ్
మా చిన్న పాప ఒక్క ఆమెకి డబ్బపాలు అసలే పెట్టలేదు టోటల్గా నాపాలే తాగింది ఆమె హెల్తీగా ఉంటది. అంటే వీళ్ళ ఇద్దరిగా కొంచం ఇకడబ్బ పాలు తాగడం వల్ల డెలికెట్ గా ఉంటారు.
నేనా మేడమ్ అంత తిండే మొత్తం.
అవునండి
తోనే అంత కాబట్టి అంత మనకే ఇబ్బంది అన్ని లేనిపోని రోగాలు మ్ వస్తను మేడ
అవునండి
ఓకే మేడం మరి బాయ్ అండి
ఉ
బాయ్ మేడం మరి ఓకే
ఆ ఓకే అండి